చెప్పురా.
చెపురా కర్రోడా.
ఎక్కడ్రా ఎర్రగా.
కప్పడడా ఇ ఫోటోస్ దొరికిందిలె ఆగు
దినాలా.
ఆహ
ఏంబ.
చేతుడుస్తా కొ.
రే నీకెవరు పెట్టినారు.
ఏ ఇవరు ఇరి ఆ.
పులక పులక పేటినదినాకు తెలుసు లె ఫోటో.
పుల్లక్క. రాది గా
ఇట్లా పిలుస్తారు అటా పేరు దాన్ని
పిలుస్తారు ఇని కర్రోడు. ఎల్పోయినద ఆమె వేళ్ళిపోయింద.
అగండి సర్ తింటానా.
ఆ వెళ్ళిపోయింద అంటే. ఆ అది అది చెప్పు కర్ర.
ఆ మెము వెళ్లింది ఊరికి అర్ధగంట అయింది.
ఆ ఏం చెప్పినావరా మీ పెద్దనాన్నకి.
ఇ అంత పోవాలు ఊరికే పోయస్తారు సిటీ స్కానింగ్ చేసుకున్నారు అంతే.
అ
మ్ సిటీ స్కనింగ్ చేపిచ్చు
హాస్పిటలకి బోలేదా.
డాక్టర్ లేడంటే ఈమె పోతే
ఆదివారం ఉండని తెలుసు కదా లాస్ట్ ఇ ఆదివారం పోయినార అందం. అంత బుర్రల్ద బుర్రలేదు రా కర్ర నీకు
రే మీరు పోయేది ఆ రోజు లీవ్ దొరికేది హాలిడే అని.
దా
నిన్ననా.
మ్ మీ అక్క రేపు వెళ్లి పోయేది
నిన్నఅ అందరు ఉన్నారు కదా ఇంకా అమ్మ బట్టలు కట్టుకోవడానికి అడిపోయింది ఇంగా పప్పు వీళ్ళు ఉన్నారు ఉ
ఆ
అన్న కూదర్ లె పోలె బబా బాబా చెప్పె
రేపు మీ అక్కెళ్ళిపోతుంది మళ్ళ ఎవరు పిలుచుకొని పోతారంట.
ఇంగా చూడాలి జగదీష్ వస్తడు ఇంగా పండగ
ఏం పండక్కి
శ్రీరామ నవమికి అస్తడేమో ఇంగా.
హ్
హ్ ఎందుకు సౌండే వినిపిస్తానవు.
సౌండ్ వినిపిస్తాన్నానా.
హ్ గా
కర్రె మూతి పగులుతుంది నీకు.
నీకు పగులుతుంది.
కర్రె నువ్వు తినేది ఆపు. ఆమ్ ఆ ఆ బర్రె తిన్నట్టు తింటాంది.
సౌండ్ అస్తాందా.
ఎందుకు రాదే హ్
నోట్లా నమ్ములుతన్నా ఊరికేనా
ఈటికి వినపడుతుంది కుర్రం కుర్రం
కరుం కరుం అనిలే మొత్తగా ఉన్నయి పూరీలు.
తిను పందిలాగా తిను ఇగా.
హ్
నైస్
పూరి అనపకాయ కర్రీ యు వాంట్
తిను హ్ నువ్వు తిను ప
హుహ్
ఎందుకు బట్టలే లేనట్టు నీవేం సౌండ్ వినిపియలేదా, నేన్ నడుచుకొని పోతాన్నా. హైవేలో నేను పోతాఉన్నా
ఐతే
నీకు ఎ ఏంది బట్టలు లేనట్టు నువ్వు ఏంది ఆ పాత డ్రెస్సెసుకొని పోయినావు. అవునా
నేనేం పెళ్లికి పోలేదు సరేనా.
ఓవరాక్షన్ చేయొద్దు.
సరే నవీను.
నీ దగ్గర నై నైట్ ప్యాంట్ టీషర్ట్లులే
అ లేవు.
ఇంగా రా కొనిపిస్తాం.
వొద్దు.
అవసరంలేదు కొనిపిస్తా. మొహం పగిలిపోయిద్దని. లేవు మాకు తెలుసు, నాకు తెలుసులేవు. ఉన్నయి కాదు కొనిపిస్తం రా. ఇంత కతలు పడ్తాన్ది. ఏంది ఓహో చంప పగుల్తాది నీకి.
మీకు
హుహ్ మొన్న పెద్ద మీ ఫ్రెండ్స్ వచ్చినారు పెద్ద బిల్డప్ చేసినావులే.
నేనా బిల్డప్ ఇచ్చింది నువ్వా.
నేనేం వేసా
మచ్చిపిన
నువు రా నువ్వు పసముద చేదురా నువ్ తిందు రా
మ్
తిందు రా
రానైతే
ఆ
రానైతే
ఏమేమి సర్లే నేనే రాను
ఓవరాక్షన్ ఆ
నేన్ సీరియస్గానే టికెట్ ది క్యాన్సల్ చేస్తా అయితే నేకు
కత్తల్ పడద్ధు
ఎవరు పడతండేది
నువ్వే
నిన్న కాని పడతా లేదే నువ్వే కత్ లు పడ్తండేది ను ఎక్సెట్రీ బా తీయొచ్చు కదా క్రాన్
జ
ఉన్నా కానీ పొద్దున్నే పోతాడంట
ఉమ్ ఎం ఆ అప్ప
ఈ రోజు నైటు
తెలీదు నైటో మార్నింగో
ఉమ్ మంచిది
ఉమ్
నువ్వు నీ కర్రి మూడ
ఉమ్
చెప్పు రా కర్రోడ చెప్పు
చెప్పు
రాధికని ఫోన్ మాట్లాడీలా కదా నువు
ఆమె ఈ రోజు ఉంటది అనుకుంటే ఆడిగిపోయింది ఆడే ఉనింది
నాకు
మరోజు చేద్దాం అనుకున్న వాటర్ దగ్గర పోయినప్పుడు
అనుకునేదే గాని ఫోన్లు రావలే మాకు
నాకు వైఫై లేదు వాళ్ళను అడగలి ఇంకా ఇంకెందుకు ఇప్పుడే ఆడ వాళ్ళు మాట్లాడుతాయి ఏందో ఇస్తున్నారు కదా అని
వాళ్ళు ఎంజాయ్ చేస్తన్నారు నన్ను మర్చిపోయి నువ్వు ఎంజాయ్ చేసినావు అంతే కదా
నీకు మెట్టే
నీకు మెట్టే మోహం మోహం చూడు మీ ఇద్దర్ అదా చేయాలనుకుంటే ఎట్లయినా చేయొచ్చు హలో
మాకు తెలుసు మాకు తెలు
తెలిసి చేసినావా అన్ని సార్లు తలుసుకున్నా అన్నావ్ నాకు ఫోన్ చేసి ఏమన్నా పప్పీ ఏమన్నా తిడతద నిన్నీ కొడదదా అవరి
అప్పుడే తిరిగి ఎండకి ఎండకీ అలిసిపోయి
నేను మాత్రం తెలుసుకున్నా ఏమంట తెలుసుకున్నా హ్మ్ కేజీ ఫుడువే
ఓయ్
తినబుద్ధి కాదు
అక్కలే
కట్తాలగా కాదు చెయ్యి అంత కొంపు నీ గేమి
ఆ
గ్రీస్ వాసన నేను ఏం చేయ్యాలి ఇంకా
మంచిగా కడుకోవాలా
కడుకున్న పోలేదప్ప ఆయిల్ గ్రీస్ అన్ని మిక్స్ అయిట్ట
హ్మ్మ్
నీకేం నువ్ తిన్నావ్ గ బాగా
హ్మ్
మా హాస్టల్ విజయ ఫోన్ చేసింది అది ఫార్మ్స్ ఫిల్ చెయాలి అని
ఆ
ఫార్మ్స్ ఫీల్ చేయాలంట
అ
ఇంకా త్వోంటీ చేయాలంటే
నువ్ పాస్వర్ట్ సైజ్ ఫోటో ను పాస్వర్ట్ సైజ్ ఫోటోలు ఎప్పుడు తీసుకుంటావు
మైకూర్కి వెళ్తే రేపు మొన్నడు
ఏ ఎందుకుపోతావ్
ఉరికే వెళ్తా
ఇంటికడ వదిలేసి ఊరికే పోతుందంట
అవును తిరిగి వస్తాను పోయి
ఏం పన్లేకా
లేదు రే చదువుకోవాలన చదువుకోవాల ఎక్సమ్ రాసి పాస్ కాకపోతే ఎట్లా
సదువుకు తీసేసి జాబ్ కొట్ట చదువుకోని
ఒడిచిన
మకైతే రావు జాబ్ కొడతావేమి
హ హ ఎంలే ఈజీగా వచ్చింది అంటున్నారు అంటే కొంచెం టాఫ్ ఏం లేదు అని అన్నారు
ఎవురు
పప్పుకి ఇంక రాలేదంట అది అడ్మిట్ కార్డు
నీకెవరు చెప్పినారు ఈజీగా వచ్చినాదని
అ తిరుపతిలోవాళ్ళు
హ్మ్మ్
సరే మళ్ళీ చేస్తాను నార్మల్ చెయ్
కట్ చేసి కట్ చేసి నార్మల్ కాల్ చేయలా సరే గర్ క రే బాయ్